పి
ఆ ఏడి ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఉ బాగున్నానండి
ఉ
ఏం చేస్తున్నారు ఉ
ఏం చేయడం లేదండి మా పీజీలో పెట్టిన ఫుడ్ తినక నాకు ఇంకా మతిపోవడం లేదు
అయ్యో ఇంకా ఎంతసేపు గుర్తు పెట్టుకుంటారండి
అయ్యో ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయమేనండి ఎందుకంటే మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా సరే మనకి ఇదే గుర్తుంటదండి ఆ పేజీలో నేను ఒకసారి మామిడి పండుతో చేసిన పప్పు చూశాను అని చెప్పేసి అది కూడా మామిడి పండు కూడా మామిడి పండు పిచ్చితో చేసిన పప్పు జూసినాను అది చేసిన పప్పు గూడా గాదు ఊరికే చేసి దాంట్లో కలి యే సరి ఇలాగంటే పప్పు మీదకి ఎలా మర్చి పోతానండి ఇలాంటి ఫుడ్ మాకు పెట్టినప్పుడు బాదేస్ వస్తదండి అప్పుడే చీ అనిపిస్తది అప్పుడే మాకు ఇల్లు గుర్తొస్తది ఇలాంటి ఫుడ్ దిం
బెస్ట్ మెమొరీ అవుతుందేమో ఈ రోజు మామిడికాయ పిచ్చ పప్పు అని మనం దానికి పేరు పెట్టేస్తామా
పిచ్చిపప్పు
పిచ్చా పప్పు పిచ్చా పప్పు అండి అది
అదే పచ్చ పప్పు అండేది పిపి పిచ్చపప్పు ఉమ్ ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి మన మర్చిపోయే ఆ ఇదైతే అస్సలు గాదు నాకు నా ఫ్రెండ్ కి లైఫ్ లాంగ్ చూసి షాక్ అయినా మేము దాన్ని పట్టుకున్న నేను తను ఇంగేక తను ఇప్పటికి షాక్ ఉందిలేండి తను ఇంకా తీరుకోవడం లేదు పిచ్చ పప్పు అని చెప్తే నవ్వొస్తుందండి ఆ అమ్మాయి ఇంకా ఎకు నవ్వేస్తది మీకన్నా ఎక్కువ
ఉమ్ అవునండి నాకే నవ్వాగడం లేదు ఇంకా ఆ అమ్మాయి కళ్ళతో చూసింది నాకు తెలిసి ఆ అమ్మాయికి ఇంకా ఇప్పటికీ కూడా మీరు అమ్మాయి అమ్మాయితో ఒకవేళ అ మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి అదే కళ్ళ ముందర కనిపిస్తా ఉంటదండి మీరే అన్నారు ముడుపిచ్చలా అండి అది
ఒక ఒక గిన్నెలో చిన్న గిన్నె పెద్ద గిన్నె ఒక చిన్న గిన్నెలో చ్చి ఏమో యేసారు ఇంకొ
కాదండి నేను ఏమంటున్నాను ఎన్ని పిచ్చలు ఎన్ని పిచ్చ పుచ్చులున్నాయి దాంట్లో అని అడుగుతున్నా
మూడు ఒక దాంట్లో మూడు ఇంకొక దాంట్లో ఒకటి
మూడు పిచ్చల పప్పా అండి
నాలుగు పిచ్చల పప్పు
పిచ్చ పప్పు
పిచ్చపప్పు ఇగ ఏం జేస్తాంలేండి నేను యాక్చువల్ గా తను నిలబడింది షాక్ అయ్యి నిలబడింది ఎందుకబ్బా అలా సైలెంట్ గా నిలబడింది అనుకున్నా నేనప్పటికి ప్లేట్ వాష్ చేసుకుని ప్లేట్ తీసుకురా వచ్చా వచ్చింటే ఏంట్రా అంటే అది చూడరా ఒకసారి అనింది అప్పటి నుంచి ఏంటి రా అదంటే ఏమో రా ఏంటో పెద్దగా ఉన్నాయిరా అనింది ఇంకా తనైతే ఇంకా
హే
తర్వాత అమ్మాయి జెప్పినప్పుడు అమ్మాయి చెప్పినప్పుడు లిట్రలీ అంటే మేము షాక్ నవ్వు మాకు లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే మెమరీ అండి అది ఆ ఐడియా వాళ్ళకి ఎలా వచ్చిందో వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారో
ఆ అమ్మాయి దాన్ని చూస్తూ అలాగే స్ట్రక్ అయిపోయిందంటే అది ఇంకా ఎలా ఉంటుందండి
అదే గదండి నా బాధ అసలు నేను తన ఫేస్ చూసి ఏం రా ఏమయింద్రా అని చెప్ప నేను అమ్మాయికి అంటే అది చూడర్రా ఒకసారి అది ఏందో ఒక అని చెప్పేసి నాక్ మీకు చెప్తుంటే
నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వింటారు
అయ్యో అందరూ నవ్వుకున్నారండి ఇంకేం చేస్తాం చెప్పండి ఇంక నవ్వక అందరు మధ్ మద్యలో పోయాయి అనమాట గయా గయా డిప్రెషన్ డిప్రెషన్ అన్నట్టు అయ్యింది. మనకి డిప్రెషన్ అయ్యిందా, వాళ్ళకి డిప్రెషన్ వచ్చి ఇట్ల చేసారా అనిపిచ్చింది మాకు.
అయ్య బాబోయ్ పిచ్చ పప్పు చాలా ఈ రోజు పి చ్చిని క్రియేట్ చేసింది అందరిలో.
అయ్యో వద్దులేండి అసలు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అండి. ఎక్కువ మాట్లాడినా కూడా ఏం కాదు, నవ్వుకుంటా ఉంటాం అనమాట ఆ పిచ్చపప్పుని చూసి.
అయితే నేను ఒకసారి మా ఇంట్లో ట్రై చేస్తానండి ఒకసారి. పిచ్చతో చేసే పప్పు పిచ్చ పప్పు.
చేసిన పప్పు కాదండి, ఆల్రెడీ చేసిన పప్పులోకి మిగిలిన పిచ్చలు దాంట్లోకేసి కలిపారండి అది.
ఏంటండి ఆల్రెడీ చేసిన పప్పులేయి కోతిమీర కలుపుతాం చూడండి లాస్ట్ లో అయిపోయిన తర్వాత అలా కలిపారా.
ఎస్తరు చూడు కొతిమీరా అది ఏంమంటే కొంచెం డీప్ ఎక్కువ గార్నిష్ చేశారన్నమాట పిచ్చలకి
పిచ్చకి పప్పంటిచ్చారాండి.
ఏం చేస్తామండి. ఆ పిచ్చలో పప్పు ఉందో, ఆ పప్పులో పిచ్చేసినారో అర్థమే కావడం లేదండి మాకైతే. చూసినప్పటి నుంచి మాకైతే మతి పని చేేయడం లేదు. ఏం చేస్తామండి ఇంకా.
ఇంకా ఏం చేస్తాము చెప్పండి ఇంకా అలా ఉంటే.
ఏంటోలేండి అసలు మాకు ఈ రోజు ఫుడ్డే బాలేేదండి మాకు సరిగ్గా ఈ రోజు.
అవు మార్నింగ్ నుంచి తినలేదా అండి.
మార్నింగ్ నుంచి సరిగ్గా ఎక్కడ తిన్నామండి. మార్నింగ్ ఉప్మా చేశారు అది తినాలనిపించలేదు, తర్వాత మ మధ్యాహ్నం అన్నం పప్పు అది తినాలనిపించలేదు. ఈవినింగ్ అన్నా తిందామనిపోతే ఈవినింగ్ సరిగ్గా లేదు. ఒ ఒక్క పూట కాకపోతే ఒక పూటన్నా సరిగ్గా ఉండాల కదా అండి. తినేలాగన్నా ఉండాల కదా మరీ ఇంత దారుణంగా
ఈ రోజు మా పీజిలో ఉప్మా చేసారండి బానే ఉండా. టీ చ అంటే చట్నీ కొంచెం గట్టిగా ఉండే, ఉప్మా కూడా బానే ఉండే. మా ఫ్రెండ్స్ కి పెట్టిపోయినా వాళ్ళు తిన్న తిన్నారో తినలేదో తెలు కూడా తెలియదు అడగలేదు నేను వాళ్ళకి.
ఏంటో లేండి అసలు మా పీజీ గురించి చెప్పనక్కరలేేదు. ఈ మధ్య స్టార్టింగ్ లో బాగానే చేస్తుండ్రి అం డి.
ఉహ్ వచ్చిన కొత్త కదా అండి మనం.
అదే అండి అందుకని అంటే మనకంటే ముందు కొత్త వాళ్ళు కూడా వచ్చింటారు కదా.
ఉహ్
వాళ్ళు చెప్పారన్నమాట ఫుడ్ ఎలా ఉంటుందని.
మేబి మీకు అంటే ఒ ఒక ఒకటు టుఒక్కటే ఉంటా ఉండొచ్చు. మేబి తిని తిని తిని తిని నోట్లో ఉన్న టేస్ట్ బడ్స్ అన్ని చచ్చిపోయింటాయండి అందుకు మీకు టేస్ట్ అనిపించక పోత పోవచ్చు ఇప్పుడు.
అదేనండి నేనదే అనుకున్నాను. ఏంటోలేండి మా బాధ ఈ రోజు. ఇంకేం లేదండి అదేనండి మా బాధ రోజు ఇంకేం లేవు.
ఈ రోజు మీరు పిచ్చపప్పు గురించి చెప్పారు బట్ నేను ఒకసారి ట్రై చేస్తానం డి మా ఇంట్లో అంటే అది రాకపోయినా పర్లేదండి. రాకపోయినా పర్లేదు మీరు చెప్పినందుకన్నా ట్రై చేస్తాను.
ఆ పిచ్చపప్పు తినేదానికంటే ఎందుకండి ఊరకనే
ఇంకేంటండి విశేషాలు?
చెప్పాలండి మీరే ఏంటండి ఇంకా
నేను ఈరోజు మార్నింగ్ ఆఫీస్ కెళ్ళానా నా ఫ్రెండ్ రాలేదు ఒక్కత్తె వెళ్ళాను కొంచెం భయం భయంగయ్ తె అనిపిచ్చిన్ అంటే వెళ్ళేటప్పుడు భయం కాదండి దట్ మనం స్టాప్ ప్ లోనె దిగేస్తాం వచ్చేటప్పుడు మాత్ ఆ స్టాప్ కి కొంచెం ముందు రాపిస్తారన్మాట అక్కడ నుంచి పీ జీ కి రావాలంటే టెన్ మినిట్స్ పడుతుంది ఆ టెన్ మినిట్స్ ఏం వర్షం పడుతుంది ఒక పక్కల చినుకులు పడుతున్నయ్ ఒకటేస్ కింద బురద బురదగా ఉంది ఏంటో లేండి సాహసమే చేశా నేను ఈ రోజు
ఉమ్ వర్షం పడిందాండి మీకు బాగా
అవునండి అ వర్షము అసలింకా ఆఫీస్ నుంచి బయటకొచ్చానండి ఫుళ్ళు వర్షం అండి అసల్కి
స్టార్టింగ్ లైట్ గా పడిందండి తర్వాత ఇంక ఫు ఫుళ్ళయింది తర్వాత ఆగిపోతుంది తర్వాత పడుతుంది
ఆక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఆ రైనీ క్కుడా ఆఫీస్ టైమింగ్ తెల్సు అండి అదీ ప్రాబ్లం
అదేనండి
ఆ ప్రాబ్లమ్ ఏమంటే ఆఫీస్ కి రైన్ టైమింగ్స్ తెలుసండి లాగౌట్ అయ్యే టైం కి కర్ ట్టుగా వస్తుంది
అవునండి
ఉమ్ ఇంకేమండి మీ దగ్గర వర్షం పడిందన్నారు గదా ఎలా ఉంది వాతావరణమంతా
బావుందండి క్లైమేట్ చల్లగా అయిపోయింది నైట్ అయ్యేసరికి చల్లగుంటుంది పగలై సరకి ఎండ వచ్చేస్తుంది
అ
ఏం చేద్దాం క్లైమేట్ ఎలా ఉందంటే బా ఆ ఇక్కడా బలే ఉందండి
నాకు నువ్ చెప్తుంటె క్లైమేట్ నేను ఆల్మోస్ట్ చాలా రోజులు అయిందండి టెర్రస్ మీదకి నైట్ టైమ్స్ వెళ్ళి అంటే వెళ్ళానన్ నుకోండి బట్ అక్కడ కూర్చోని టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువెళ్ళ జస్ట్ వెళ్ళి వచ్చ వెళ్ళి వచ్చ తప్ప టైం స్పెండ్ చేయలేదు టెర్రస్ మీద ఎప్పుడు చాలా చాలా డేస్ అయింది
ఉమ్ హ్ హ్
మేము మా ఫ్రెండ్స్ వెళ్తాము టెర్రస్ మీదికి వెళ్తాము గోస్ ఏంటండి
ఇంకా సిప్స్ చేస్తరింకా
బ్రేక్ అవుతుంది మీ వాయిస్ ఎందుకో
ఇప్పుడు
ఓకే అండి గోసిప్స్ చేస్తాము సాంగ్స్ పెట్టుకుంటాము తర్వాత అలా తిరిగి మీకవచ్చన్ తెలుసా నేను నాకు ఫ్రెండ్ అయితే నైట్ టైమ్స్ వర్ వర్కవుట్ చేస్తామండి నైట్ టైమ్స్ ఫుడ్ తిన్నాక వర్కవుట్స్ అండి
ఫుడ్ తిన్నాక వర్కవుట్ ఆ
ఆ అండి కడ్డి పట్టుకొని వళడ్డం సిటప్స్
ఊ
అది అది ఒక పిచ్చితత్వం అండి మాళ
డీటైం చేస్తారు కదండి వర్కౌట్స్ ఏమన్నా కూడా లేసిన తర్వాత
డే టైమ్ చేస్తారు బట్ మేము నా మార్నింగ్ టైం లేవడానికి బధకం అయి నైట్ టైమ్ తిన్నాక కడుపులో ఉండే ఫుడ్ అరగాలి కదా అన్నట్లు తిరుగు తమండీ అప్పుడు సిటప్స్ కట్టీసి పట్టుకొని వీలాడ్డాము ఇలా తిక్కతిక్క పనులన్నీ చూస్తా ఉంటామండి
ఉహు
అవునండి ఇంకేమండి
ఉ
ఓ ఓకే సా నాకి మీరు చెప్ ప్తుంటే ఇంకా పిచ్చపప్పే గుర్తుకొస్తుందండి
పిచ్చపప్పు గురించి మర్చిపోండి లేకపోతే నైట్ అంతా మీకు అదే చె
నాకు నాకు మీరు చెప్తుండే నిద్రలో కూడా వస్తుందేమో అనిపిస్తుందండి
ఏంతుంది అ
నిద్రలో కూడా అది గుర్తుకొస్తుందేమో అనిపిస్తుంది
నేనైతే నైట్ ఖచ్చితంగా అం స్తు స్తు ఉంటారు పిచ్చ పప్పు ఏంటది అస ఎలా చేషారు వాళ్ళకి ఎలా ఐడియా వచ్చింది ఇంప్లిమెంట్ చేయాలన ఆలోచన ఎలా వచ్చింది వాళ్ళకి ఇలా కూడా చేస్తారు మిగిలిన వాటి అని నాకు ఇప్పుడు తెలుస్తుందండి
అయితే ఆలోచించుకుంటేనే పడుకోండి ఓకేనా
అంతేనండి ఇంక ఏం చెయ్యలే ఓకే అండి బాయ్ బాయ్ అండి
ఆయ్ గుడ్ నైట్
గుడ్ నైట్